చో మా మీ ఆరుచ నీ కేమే చెప్పు ధనుజే చెప్పు మాక్ చెప్పు బాలేదు ఇపుడు కొంచమ్ ఉన్ నొప్పిగా ఉంది కాల్ లన్ని సరే నాక్ ముంద్ పడిపోయన్ గదా కాల్ నొపొసయ్ ఇంగ ఎని డేమ్ అంటూనరు
తినవా ఆ చేసాను ఫోన్ గుడ్ చేసా
ఉమ్ నేన్ జెపిన్ నెమో ఉమ్ కొంచమ్ కొంచమ్ ఉమ్ కొంచమ్ బిసి మంచ్ గునమే చెప్ తాడు ఉపమ్
వాసి
ఒకసారి చెప్పు మె చెప్ మె అయినగాని అట్లానె అవునవును నేనేమ్ అవ్వలేదే నువ్వు మీ అమ్మ ఏప్ ర్ లేదు ఎవ్ ర్ ఫోన్ లో ఆపేచ అన్ననా
తీపాలన నువ్వే అనుకుంటున్నావ్
అదా బాలేదంటా ట పోయినంట అంకుల్ హాట్ వాటర్ తాగమంటే తాగలేదు. మరి కోప్మోస్తుందా రాద నువొచ్చి నువొచ్చి నేను నొస్తే ఏం చేస్కునేది చెప్పు నేను పోయేదా ఇప్పుడు ఇంటికా ఏం ఒద్దులే ఇంక చిన్నగ మాట్లాడ్త మాట్లాడేదా
నేను గుడ చాలా చిన్నగ
బాగున్ వినపడుతుందా మి వాయిస్ నైన్ వాయిస్ గుడ ఇన్ న్ గదా
సరే చిన్నగ మాట్లాడ్తాను
ద ఈమ్మీ ఫోన్ చేసింది
హలో
ఆ బాలేేదు కొంచం ముందుకు నొప్పులు ఒళ్లన్నీ బాధలు
మ సరే మా బాన్నడా మా బాబు బా ఉన్నడా
పోయి మాట్లాడ్ అ మి బాబు బాగుండు నైట్ గా మెసేజ్ చేస్తున్నడు పోయేసి వచ్చినడు మి బావ మన్న మన్న
ఆహ
మెసేజ్ చేష్ణ నోట్స్ కావాలని బీ బీ పీ టి మ్
ఔన
మింకు ఇప్పుడు నైట్ నైట్ చేసినాడు చేసి బిబీపీక నోట్స్ బెట్టవ బి అన్నాడు ఊ బీహార్ కజెండ లో లేదహా ఆపిల్ల పెళ్లి మి దెగ్గరున్నయా ఎందుకొ ఎవరు మాట్లాలే దా ఇరోజు కాలేజ్ కొచ్చింటాడు. నేను పిలిచి మాట్లాడిచ్చా ఇనపడట్లా ఎంది ఎన్ ఇనపడట్ల అమ్మాయ్ హలొ హలో అట్టను అట్టనె ఉండు సిగ్నలు
ఉ సడస్
హలో ఆ ఇన్ ఇన్పిస్తుందా
అ
ఉమ్ ఇన్పిస్తుంద్ చెప్పు అల మామ్
మాట్లాడదాం అనుకున్న బట్ మాట్లాడలే
అదే అదే మాట్లాడిపిస్తలే ఆగు నైటూ హట్ అయినా నేను ఒకరి మీద మీ ఫ్రెండ్ మీదేనా బావతో ఉంటడు చూడు మీ ఫ్రెండు ఉహుమ్మ్ అబ్బయి నైటు మెంటలు తెప్పించినాడు నాకు
అ ఎటులే నాకు బాధ తప్పింది సంతోషం
కాదు నార్మల్ గానే మాట్లాడతాంటే నీకేం నా ఫ్రెండ్ నా ఎవురు పడితే వాళ్ళ తీ సి ఐస్ క్రీమ్ తీసి తీసుకోన్ నేను నా ఫ్రెండ్డు నా ఫ్రెండ్ ఇస్తేనే తీసుకుంటా అన్నడు అంటే నువు ఎవరు పడితే వాళ్ళు అని చెప్పేసినాడు అందుకే నేను హట్ అయినా అప్పుడంటే అట్ట కాదు నువ్వు ఫ్రెండ్ కన్నా ఎక్కువ నాకు అని చెప్పారు పులిహోర కలుపుతాండు
అబ్బా అది డైలాగ్లు లే పులిహోర కాదు
అదెలె నేన్ కొబ్బడిన ననేేసి
ఉమ్ అయినా గని రోజు
పాపం కదా అది నువ్ మి బాయ్ కడ్జెప్పినాక
అయినా ఎట్లో కొంచెం బాతప్పింది
అమ్మమ్మ మనకు అంత ఏపుకుందిమే అంటి నిన్న ఒకటే అది కూడా బీబీపీక నోట్స్ కోసం నా కేక్ కటింగ్ కొ ఎడిడ దానికి దాని గురించి నాకు తెలీదు నాకు తెలియదే కేక్ కటింగ్ కి నీకే ఫోన్ చేసినారని నాకు స తెలిదు ఉమ్ ఉమ్
ఇట్లా కె మనీ ఏంది అంట నాక్ చెప్తున్నాడు చెప్పు ల్యాబ్లు అందరు గర్ల్స్ చెప్తా
ఉహ్మ్ మేంగాదు వేస్ట్ దాన్ని నువ్వే పెద్ద వేస్ట్ దనివి నువ్వే పెద్ద మెంటల్ దానివి ఎందుకె జరిగేల్ ఎవరు చెప్తే తరిగిపోతది నీకు బాలేదంటె కూడ నేను ఎన్ని సార్లు తీసుకు పాయింటన ఓవరక్షణ
అలా కాదు కొంచెం బాలేదు అన్నారు కదా మీ ఫ్రెండు కద ఎంతయినా మీరు మీరు దోస్తులు కదా అయినా నన్ను మర్చిపోయిరు కదా వి ఆర్ డేస్కలేర్స్ యూ నో
నేను నెక్స్ట్ ఇయర్ అయితే బేస్కలర అయితా నువ్ యూనిముస్క్
అవునా నిజంమా నాకు ముందే జెప్పాలి కదా ఇప్పుడు జెప్తున్నావ్ నువ్వు
ముందే చెప్తర పి జి కి పోతానని
చెప్పాలి కదా
ఉమ్ చెప్తలే
ఇనపడ్లేదు మీ వాయిసు
చున్నీ నీ వాయిస్
కొన్ని కొన్ని వేయాల్సిందే నీకు హు్ సార్ రారా
ఏమో
నిద్రపోతు ఉమ్ బాగుంది మీ ఇద్దరం మీ మీమ్మే ఎప్పుడు పందుల నిద్రపోతాం అసలు మేము హాస్పిటల్కి బోయేసి వచ్చినాక గూడా ఆమెకి తెలిదంట నేన్ ఎన్ని సార్లు డోర్ తీసి తీసి తీసిపోయినా గూడా ఆమెకి అసలు తెలియట్లా ఉమ్
అని అర్జెంటా కొరవయ్యే
ఏందది మ్ నీవి లేదంటే వీడియో ఎడిట్ చేసేయి ఒద్దు
వీడియో అనేది ఇ ఇంకా క్లారిటీ గా ఎడిట్ చేసిస్తాం మేము నీట్గా నాకు ఎడిట్ చేయాలని ఉంది బట్ ఆ అమ్మాయి నాకు మనీ ఇవ్వట్లేదు న్ హాన్ హండ్రెడ్ రుపీస్ అన్నా ఇస్తే కదా నేను ఇంకా మనీ తీసుకొని ఇంకా బెటర్ గా నేన్ చేయిస్తాను
హండ్రెడ్ రుపీస్ కావాలి నీకు ఫన్ పే ఏయిమన్ జెప్పు ఆ పాపాని ఫోన్పే ఫోన్పే వేయమని చెప్పు
మనీ ఫోన్ పే ఎస్తావా నీకు నేను ఇంకా బెటర్ ఆప్షన్గా నేను రెడీ చేయిస్తాను
చెప్పవే చ్చ సిగ్గలేదు పరువు పోయే